హాలో
హాలో
హా హాయి ఏం చేస్తున్నారు
హై హలో
ఆ వినిపిస్తుంది నా వాయిస్ వినిపట్లేదా నీకు ఆ చిప్ ప్రా
వినిపించట్లేదు అక్క నీ వాయిస్ పో
ఏమో సిగ్నల్ వికె కట్ అంటుంది ఏం చేస్తున్నారు వినిపిస్తుందిరా చెప్పురా
ఆ వినిపిస్తుంది
మ్ ఏం లేదు మన ఖాళీ ప్లేస్ ఉంది కదా కాలి ప్లేస్ లో ఆకుర ఆకుూ గింజలు వేసా
ఆ
తోటకూర చుక్కకూర మెంంతకూర గోంగూర అదే ఒకవేళ కావాలంటే ఫ్రెష్గా ఉన్నాయి మన దగ్గర కావాలంటే తీసుకెళ్తావు కదా అని చెప్ నెన్ కాల్ చేసా ఎవర్ తెలిసినోళ్లకి చెప్ప పంమ్ముతున్నాం బయట
అవునా ఎప్పట్నుంచ్ అక్క
అ అది ఒక రెండు నెలలేమో అవుతుంది రా, ప్లేస్ తీసుకున్నాంగాద ఖాళీగా ఉంటుంది కదా. ఇట్లే మొన్న ఒక్కళ్ళు చెప్పారు పారు ఎందుకు అట్లా ఖాళీగా ఉంచడం
అదే అదే మంచి పని చేసావు పెద్ద ప్లేసే కదా అక్క
ఆ పెద్దదేరా మన ఇల్లు ఉంది కదా మా ఇంటి పక్కన వాళ్ళు లు అమ్మారు
ఆ
అయితే ఆ ప్లేస్ అక్కడ పక్కన కొంచెం చాలా ప్లేస్ ఉంది ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదా అంతంటుందిలే ప్లేస్ ఈజీగా అయితే ఇంక అంత మనం చేయలేములే అని చెప్పేసి ఒక పక్కకేమో క్లీన్ చెప్పించా క్లీన్ చేపించి ఇక్కడ ఆకురు మోక్ ఆక్ కురు గినిలేపిచ్చా ఇగ ఉమ్ ఆకుకూరలు అంటే తెలుసు కదానికి మామూలువే బెండకాయ వంకాయ ఇట్లా వేద్దామంటేనే కోతులతో గోలా కోతులు అసలు ఉన్ చున్నయ్ అట్లా కాయ పడంగానే బెండకాయలు తుంపుతున్నాయి వం కాయలు పాడుజేతున్నాయ్
అవును, ఉండవక్క కోతులున్న దగ్గర అసలు ఏ కూరగాయ ఏయలేం
ఉమ్ అయితే చిక్కుడుగాయ పాదు ఇవి కూడా పెట్టించా చిక్కుడుగాయ పైకి ఎక్కుతుంది ఇంకా కాపు రాలేదు చిక్కుడుగాయ సోర కాయ బీరకాయ ఈ కూడా వేసాము ఇవేంటంటే కొంచెం నాకు డుచక్కుడుకాయ తీగ ఉండే లోగా కోతు ఎక్కులే అటు రావట్లే ఇగ అందుక్ కె అవి సొరకా అంటే ఇగ దానికి కొంచెం ఏదో ఒకటి కట్టేసి అవిమో ఆగుతున్నాయి బానే ఈ వంకాయలకి బెండకాయలకి అసలు మరీ ఇబ్బంది అనిపించి అవి అసలు ఏయ్యాలె ఎందుకులే ఇగా మొన్న సారంటే ఒక రెండు చెట్లిప్ పెరిగినై కోతులు వచ్చి కోసుకున్నాం అంతే మేము పోయి కొడతాం అని పోతే మీద మీద పడుతున్నాయి
అవున అక్క బాగా కోతులు ఎక్కువయినట్టున్నాయి కదా
ఉమ్ మాకెల్లి బాదేయదా. అదే ఎంక్వైరీ చేసినాము ఒకవేళ కావాలంటే.
ఆకుకూరలు మంచిగ పోతున్నాయా.
ఆహ్ ఇప్పుడే కదా ఇక కొన్ని రోజులుయితే ఎండాకాలం అయితే అసలే దొరకవు అని చెప్పేసి ఇక ఫ్రెష్గా కో పద కొయ్యంగానే ఎవరు వచ్చి వాళ్ళు అడుగుతుంటే కోసి ఇచ్చేస్తున్నా.
ఉమ్ వాళ్ళ ముందే కోసిస్తావా అదే బయట అయితే పెద్ద పెద్ద కట్టలు అమ్ముతున్నారు అనుకు కున్నాలే గాని అక్క అసలు మా దగ్గర అయితే సంత ఉంటది అందులో పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి. మెంతికూర కట్టలు, పాలకూర కట్టలు గాని అందులో మధ్యలో గడ్డిలాగా ఉంటుంది అక్క మొ కలు
ఉమ్మ్ లేదురా మన దగ్గర అయితే నేను చాలా జాగ్రత్తకి కలుపు మొక్కలు రాంగ్న పీకేపిస్తున్నా మళ్ళా ఎరువులు కూడా అసలు వాడట్లేదు. మన ఇంట్లోచ్చే కిచెన్ వేస్ట్ మళ్ళా మన ఇంటి దగ్గర ఉమ్ న్యాచురల్గా కిచెన్ వేస్ట్. చు మన ఇంటి దగ్గర. అక్కడ వాళ్ళది ఒకటి పెరడ్ ఉంది. ఆ పేరడు దగ్గర పోయి ఆహ్. ఇక్కడ అదేంటి పిడకలు ఉంటాయిగా అవిదె. ఇప్పించిన వర్మీ కంపోస్ట్ వేపిస్తున్నా. ఇక తెగులు రాకుండా అని చెప్పి. వేసి వాటికి కూడా మంచి స్ప్రేలు. బైక్ కొట్టిపిస్తున్నాని. స్ప్రే కూడా ఈ పెస్టిసైడ్స్ వాడట్లేదు ఇప్పుడు ఆకూరలు అంటే ఇప్పుడు మనం మంచిగా హెల్త్ కి మంచిది కదా మన అట్లాంటి వాటిని. షన్ చేయకూడదు. చిన్న చిన్న పిల్లలు తింటారని చెప్పేసి. వేపాకు ఉంటది కదా వేపాకు. నూనె. మళ్ళా ఆ తర్వాత. ఇలాంటి కొత్త కొత్త. కొత్తగా మనం పాత పద్ధతులలో పండిస్తున్నాం మంచిగా. హెల్త్ కూడా మంచిగుంటది. మళ్ళీ ఒకసారి కొనుక్కొని వెళ్ళినా మళ్ళీ వాళ్ళు మన దగ్గర కొనేటట్టుగా. ఆ విధాంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అది ఎపించ.
తెచ్చిన వెంటనే వాడిపోతున్నాయి. అవి రెండు మూడు రోజులు ఉంచుతారనుకుంటా కదక్క.
రెండు మూడు రోజులు ఉంచుతార ఇప్పుడు నువ్వు చూడు కొన్ని తోటకూర కాగానీ కొన్ని ఆకుకూరలు ఏమైతుందంటే చేదుగా ఒకలాగా టేస్ట్ చేంజ్ అయినట్టు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తొందర పంట రావాలని చేతికి. ఏ మందులు పడితే ఆ మందులు కొడతారు. ఇప్పుడు. ఇప్పుడు మన దగ్గర అసలు ఎటువంటి మంద్. మందులు వాడట్లేదు ఫ్రెష్గా ఉన్నాయి. ఆకు కూడా నీకు ఫ్రెష్గా ఉంటది.
అవును ఆ మన మన దగ్గరున్నంత ఫ్రెష్. వాళ్ళు ఆ కట్టలు తీసుకొచ్చినంక వెంటనే ఒక ఫోర్ అవర్స్ లో ఉండట్లేదు. మళ్ళీ వాడిపోయినట్టు అయిపోతుంది టేస్ట్ కూడా లేదక్క అసలు.
అవును అవును ఇంకా నేను అదే అను. ఇంక తెలిసిన వాళ్ళ వరకే ఇట్లా ఫోన్ చేసి చెప్తన్నా వాట్సాప్లో కూడా ఫొటోస్ పెట్టాను
ఉహూ నేను చూడలేదక్క చాలా రోజులు ఐతుంది అ ఐతుంది అసలు నేను స్టేటస్ లు చూడకుండా వాట్సాప్ వాడకుండా కూడా చాలా రోజులైతుంది ఎలేని లేకపోతే ఎన్ని రోజులకి పోను నేను మా దగ్గర కూడా ఎవ్వరు సరిగ్గా తీసుకోరక్క సంత ఉంటది కాని మా బజార్ లో అయితే ఎవ్వరు తీస్ కూర తెలుసా ఆ తోటకూరలు అవన్నీ టేస్ట్ ఉండవు అనంటున్నారు నన్ను నా నేను తీసుకుంటానంటే
ఆహా లేదురా ఆకుకూరలు మంచిగా తినాలి కొంచెం కొన్ని రోజులుయితే ఎండాకాలం కదా అసలైతే దొరకవు మనకి ఆక్కూరలు ఎండకి తొందరగా వాడిపోతాయి కదా అప్పుడు ఎక్కువ ఎయ్యాము అందుకే ఈ కాలంలో అయితే దొరికే కాలంలో తినడం మంచిది కదా బచ్చలు కూర ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఒకవేళ పప్పులో గట్లా ఏమైనా వేసుకుంటే ఒకసారి రారాదు తీసుకెళ్దువ్ ఒకసారి పిల్లలకి
తీసుకెళ్ తీసుకెళ్తా అక్క నాకు తెలీదుగా అందుకే తరు మేము నాకు తోట కూర తినాలనిపిస్తది మెంతి కూర ఎక్కువ తింటా కానీ ఇప్పుడు దొరకట్లే అసలు
మ్ మన దగ్గర ఫ్రెష్ గుంది నీకు ఆ చెప్పురా
అదే బయట దొరకట్లేదు దొరికినా గానీ ఆ అవునా
మ్ ఏ మనోళ్ళంటే చూసే ఇస్తా నీ ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళకి కూడా చెప్పు
చెప్తా అక్క మా బజార్ లో అయితే పాపం అలమటిస్తున్నారు తోటకూరలకి
సరే సరేరా ఇంకేంటి అమ్మ వాళ్ళు
చెప్ ఆ అందరు బావున్నారక్క వెళ్ళారా అమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి
ఎక్కడరా ఈ పొలం వేసాం కదా ఇక ఖాలీ ప్లేస్ కట్టి చుట్టూ కంచె కట్టిచ్చి ఇగ ఆవులు రాకుండా చూసుకుంటున్నాం ఇక ఎప్పటికప్పుడు పొయ్య దాంట్లో గడ్ గని ఏమైనున్నా తీత్తున్నా ఇగ అన్నియ్య ఏమో డ్యూటీకి వెళ్తుండే కదా ఇగ అన్నయ్య కేం కుదరట్లే ఇంక ఎవరో కల్లోస్తే ఇగ బయట షాపులకేం ఎయ్యట్లేదు ఇక మన వర కే అన్నట్టు ఇగ మామూలుగా ఇచ్చా అనమాట అసలు ఎట్లా వస్తదో అని గోంగూర కూడా మంచిగుంది గోంగూర బా మంచిది ఐరన్ కదా చాన మంది గోంగురే కొనుక్కొని పోతున్నారు పిల్లలు బాగా ఇంట్రెస్ట్ గోంగుర పచ్చడా గాని గోంగూర బాగా తింట్రు ఊరగాయని చేసి పుల్ల
అవును అవును
మీరేయలేద ఈ సంవత్సరం ఏమి వెయలేద అమ్మా
ఏమేయ్యలేదు అక్క పొలంలో ఏమేయ లే ఏ పిల్లల తోటి నాకు అసలు సారిగా కుదరట్లే
అదే అదే అయితే నేను మొన్న మా మాలు చుట్టాలంటే అటు సైడ్ వెళ్ళా విజయవాడకి అయితే అక్కడ కొబ్బ కొబ్బరికాయ చెట్లు బాగున్నాయి రా కొబ్బరికాయ తక్కువ రేటు అంటే కొబ్బరికాయ అయి మొక్కల లక్క అమ్ముతున్నారు ఒకవేళ మీర్ ఏమైన్నా వేసుకుంటానంటే ఒకవేళ మీ పొలంలో అ ఏం ఉంది ఇక్కడే మనకి ఇప్పుడు చెట్టు వచ్చేసి ఒక పదిహేను రూపాయలేం పడుతది మంచిగా హైబ్రిడ్ చెట్టు నీకు హైట్ కూడా పోదు చిన్న హైట్ కాయలు వచ్చేస్తయి కాయలు కూడా ఒక కాయకొడితే నీకు ఖచ్చితంగా లీటర్ నీళ్ళు వస్తున్నయి బాగుంది మొక్క కూడా బాగుంది ఒకవేళ నేను కూడా తెప్పిస్తున్నా నాకు ఇరవై ఇరవై మొక్కలయింది పిస్తున్నా ఇగ ఆ ప్లేస్ ఎట్లాగు ఇప్పుడు మొ క్కలు తీసేసాక అది ఖాళీగా ఉంటది గా మనకి ఇగ ఆ ప్లేస్ లో వేద్దాం అనుకు న్ టున్న
అవున అక్క నేను కూడా నేను కూడా ఒకసారి అడిగి మళ్ళీ ఫోన్ చేస్తలే అమ్మ వాళ్ళ చాల పొలాలు కూడా అట్లా బీడు పడిపోయిఉన్నాయి అక్కడ తేమ లేక తడిబెట్టుకున్నా హు ఇది మరీ మంచిది అనుకుంటాక్క ఎందుకంటే ఒక్కసారే ఎదుగు తే ఒక్కసారే పంటనిస్తాయి ఇక పంట పొలాలనే చికాగుబుట్టి చేయట్లే
అవును ఇప్పుడు పొలంకువట్ట కాలి వదిలేసుకలే బుద్ధిగా కావట్లేదు ఇటు చేద్దాంమంటే ఓపిక ఉండట్లే ఒకప్పుడు ఉన్న ఓపిక ఇప్పుడు ఏడదసలు అటు చూస్తే వర్షాలు లేవు ఇటు నీళ్ళు సరిపోవట్లే ఇక ఎందుకలా ఇలాంటి ఇప్పుడు తోటకూర చుక్కకూర అంట వటికి కొన్ని నీళ్ళు సరిపో పోతేమ నాకు పైపేసిపోదన సాయంత్రం పట్టుకుంటుంటే సరిపోతుంది
హ మళ్ళీ వాటికి సపరేట్ మోటర్ ఏసి పెట్టాలంటే ఇ మన స్థోమత తగ్గట్టు
అ
అసలు మనం ఏం చేయలేపోతున్నాం అక్క అవును ఈ టైంలోనే ఇది ఇంత ఎండలు కొడుత అతని అంటే ఇంకా రాను రాను ఈ ఏప్రిల్ నెల వచ్చేసరికి ఇంకెట్లాంటంద అక్క
అవును అసలు ఇప్పుడే అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం అసలు ఏం కూర చేసావ్ మరి టజ
ఎగ్ చేసాక్క ఎగ్ కర్రీ చేసా తిన్న అదే చాల రోజుల అయింది కదా ఫోన్ చేయక్క అందుకని ఎట్లున్నారు ఏంట అని ఫోన్ చేసి అసలు నాకు తెలిదు నువ్వు తోటకూర ఇవన్నీ ఆకుకూరలు అన్నీ
ఇక అదే బిజీలా ఉంటుందిక ఎవరికి ఫోన్ చే ట్లేదురా నీ నెంబర్ వాట్సాప్ ఉందా ఈ నెంబర్ యాడ్ చేయమంటావా గ్రూప్లో
చెయక్క
సరే సరే లే తెలిసిన వాళ్ళ మెంబర్స్ వరకు గెస్ ఆ ఫ్రెష్గా మనం ఎక్వగా వస్త అది ఫ ఫటోలు పెడితే ఎవరం కావాలంటే దగ్గర వాళ్ళు ఫోన్ చేసి చెప్పారనుకో పిల్లిగానించి పంపిద్దామ అనింతే చి చిన్న గ్రూప్లా క్రిట్ చేస్తేమని సరేరా మరి
ఇక్కడ మేయిన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తా
ఆ రండి ఒకసారి వచ్చి సాయంత్రం పూ వచ్చి ఒకసారి చూడండి ఒకవేళ ఏదకు నచ్చితే పొద్దునే ఫ్రెష్ కోసుకొని పోవచ్చు
ఏ నడిస్తే కూడా మంచిదేగా అక్క మా మాకు మస్తు బోరు పడుతుంది ఇక్కడన్నా కొంత
రాదండి సాయంత్రం అట్లా సాయంత్రం అట్లా మాట్లాడుకుంటూ వచ్చి ఒకసారి చూసిపోండి సన్న మరి ఉంటా అమ్మ మరి
మొత్తంగా ఆ సరే అక్క